నమస్తే అండి
హలో చెప్పండి
నమస్కారమండి
హలో
హలో నమస్తే అండి
ఆ నమస్తే అండి
ఆ ఏం చేస్తున్నారు
ఏం చెయలేదండి అంటే అది మొహరం వస్తుంది కదా దాని గురించి ఎలా చేస్తారు అని ఆలోచిస్తున్నా అండి
అవునా ఇప్పుడైతే బోన్ చేశారా మీరు
మ్ చేశామండి
ఆ
కొంచెం గట్టిగా మాట్లాడ కొంచెం గట్టిగా మాట్లాడతారా వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు
ఆ ఓకే అండి ఇప్పుడు ఓకేనా బాగా వినిపిస్తుందా
ఆ యా ఓకే అండి
మొహరం అంటే మీ సైడ్ బాచేస్తారా
ఆ బాగా చేస్తారు అండి అంటే ఆ పీల్ అనేది ఇంటింటి దగ్గరకు వస్తాయి నేను చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళండి మా వీధిలోకి వస్తాయి అది వచ్చే ముందు వాటర్ వాటర్తో అంతా రోడ్ంతా తడిపి దాని తర్వాత రావడము డ్యాన్స్ చేయడము బాగుంది
అవునండి మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా చేస్తారు కాకపోతే ఏమంటే ఇది అందరికి క ఉండదండి ముస్లింస్ ఇళ్లలో పండుగ కొంతమందికే ఉంటది
ఆ
వాళ్ళలో వాళ్ళు ఈ మొహరం నెల స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ డే నుంచి ఒక టెన్ డేస్ ముందు నుంచి నాన్ వెజ్ తినరండి అంటే చికెను మటను అ అంతా ఏం తినరు తినకు ఆ ఆ అది ఏమో అండి అదొక్ ఒక సాంప్రదాయంలాగా పాటిస్తారు మా ఇంట్లో లేదు కాబట్టి మేము ఎక్కువ పాటించము ఆ వాళ్ళు ఒక పది రోజుల ముందు నుంచి మాంసాహారం ఏం తినకుండా నిష్టగా ఉండి ఆ రోజుకి ఐదు పూట్ల నమాజ్ చదువుతూ
ఆ
అట్లా ఉంటూ చేస్తారు ఇంకా ఈ కావ్వాలి అని చెప్పి పెడతారండి అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊర్లో చేస్తారు ఈ రోజు కూడా ఇక్కడ నిమ్మని పల్లి అంటే రాత్రిపూట మేల్కొని ఉండి ఖురాన్ చదవడం లేదంటే పాటలు పాడ్డం
ఓకే
అట్ల నీతి వాక్యాలు అలా ప్రవచనల్లాగా చెప్పడం అలా అన్నీ చేస్తారు ఆ ఒక్కొక్క రోజు ఒక్కో ఊర్లో చేస్తారండి ఈ రోజు మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న నిమ్మని పల్లి దగ్గర చేశారు రేపు ఇంకా ఇక్కడ రాయచో ఈ సైడ్ మా ఊర్లో చేస్తారండి
ఇదంతా పండగకి ముందే చేస్తారా
ఆ పండగ ఒక టెన్ డేస్ ముందు నుంచి స్టార్ట్ అవుతుందండి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పటికీ నాలుగు రోజులు ఆరు రోజులు అయిపోయింది ఇంకా నాలుగు రోజులు అంటే ట్వంటీ సిక్స్త్ కి ఎండ్ అయిపోతుంది
ఆ
ఈ పది రోజులు అంతా ఉండి చేస్తారు
ఓకే
ఆ శుక్రవారం వస్తుంది కాబట్టి ఆ రోజు పొద్దున్నే లేసి అందరూ తలస్నానాలు చేసి నమాజ్ చదివి పాయసం అట్లా ఏమైనా చేసి స్వీట్ ఏదైనా పర్లేదు చేసి ఆ ఫత్ త్యాలు ఇచ్చేసి ఇంకా చుట్టుపక్కల ఉన్న ఇన్లకి పంచుతారండి అది అయిపోయాక
ఏం స్వీట్ అండి ఎలాంటిది
ఆ స్వీట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తారండి మేమైతే సేమియాలు తెలుసు కదండి నార్మల్ సేమియాలతోనే పాలు వేసి చేస్తాము కొంతమంది బెల్లము సగ్గు బియ్యం వేసి పాతకాలం పద్ధతిలో చేస్తారు
ఓకే
ఇంకొంతమంది అవి చిన్నవి చిట్టి ముత్యాల టైప్ వస్తాయండి బియ్యము అవి వేసి ముతంజన్ ఆ బియ్యంతోనే చేస్తారు ఇంకొక ఖీరు
ఆహా
ఆ ముతంజన్ అని చెప్పి దాంట్లో ఇది మిల్క్ మేడ్ తెలుసు కదా అది కోవా
ఆ అది నాకు చాలా ఇష్టమండి అది అదే నేను ఇంత ముందు చెప్ స్వీట్ అనేసి దాన్ని ఏమంటారో తెలీదు ఓకే
ఆ ఇవంతా ఎక్కువ చేస్తా ఉంటారు ఆ అన్నిట్లలల్లో మాక్సిమం వేస్తారండి
అంటే దీంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేస్తారు
ఉ ఇది ఏస్తారు అవి వేస్ ఇద్దరూ వాటితో పాటు సిరాంజి అని చెప్పి ఆ వైట్ కాదండి అవి బ్రౌన్ కలర్ ఉంటయ్ సిరంజీ అంటారు అవి వేస్ తారు
ఓకే
ఆ ఇంకా మీరు మీ ఊరు సైడ్ ఇలానే సేమ్ చేసి మీకు ఇస్తూ ఉంటారా
ఆ మా ఇంటి ఎదురుగా ముస్లిమ్స్ ఇంటి పక్ క్కన ముస్లిమ్స్ వాళ్ళు ఫెస్టివల్ అప్పుడు ఇస్తారండి బిర్యానీ పాయసం
ఉ ఉ
అలాగే నాకు తెలుసు వాళ్ళు విన్నారు కాబట్టి అలా తెలుసు నాకి కొంచెం కొంచెం
ఆ మీరు ఈరోజు అయితే ఇంకేం చేశారండి పొద్దున్న నుంచి
పొద్దునాంచి ట్రైనింగ్కి అటెండ్ అయినానండి
ఉమ్
పొద్దున మధ్యాహ్నం మందుకు ట్రైనింగ్ అటెండ్ అయినా అయినాక వచ్చిన ఇకా మా ఇంటి బంగారం మూవీ చూసినా అది నిన్న టా నుంచి చూసాన్నా అయిపోలేదండి
ట్రైనింగ్ లో మీకు ఏమేమి చెప్పారు
ట్రైనింగ్ లో జావా చెప్తున్నారండి
ఇంకా జావా నే లోనే ఉన్నారా మీరు
అవునండి జావా చెప్పారు మళ్ళీ మై ఎస్ క్యూ ఎల్ అది ఇన్స్టాల్ చేసినాము
ఉ మేము కూడా అంతేను కాకపోతే ఒక అడుగు ముందరున్నాము మేము కూడా అదే కాకపోతే మేము బ్యాక్ ఎండ్ లో ఈరోజు మాంగో డీబీ మాంగో షెల్ ఇవి ఇన్ ఇన్స్టాల్ చేసాము
ఆ
ఆ ఇవి చేశాక వాటిల్లో ఎస్క్యూఎల్ క్వైరీస్ అవంతా మాట్లాడుతున్నాము అవంతా చేశామండి క్రి అంటే టేబుల్ క్రియేట్ చేయడం గాని డేటాబేస్ని క్రియేట్ చేయడం దాన్ని ఎట్లా స్టోర్ చేయడం ఎట్లా చేస్తారండి ఆ టాస్క్ అనేది వచ్చింది అదే మీరు టేబుల్స్ అవేమనా క్రియేట్ చేసి చేసారా ఈరోజు నాకు హండ్రెడ్
చేశానండి
చేశారా
ఒకటి అదే మాంగో డిబీకి పాత్ సెట్ చేసుకొని ఆ పాత్ కరెక్ట్ ఉంటే అది మనకి అవుట్ పుట్ కరెక్ట్గా వస్తంది లేకపోతే ఎర్రస్ వస్తాయి
ఉ ఉ చేసుకో ఆ ఇంకా ఇంకేం చేశారు ఏం చూస్ అంటే ఏమేమి చదివారు ఎట్లా ఏమి
చదివామండి ఈ రోజు రిజల్ రిజల్ట్స్ కూడా వచ్చాయి
అవునా మంచిగా వచ్చాయా రిజల్ట్స్
ఆ మంచిగానే అంటే మంచిగానే
ఉ ఏముందిలేండి మీరు డిప్లొమా చదివచ్చారు మూడేళ్ళు ఆ తర్వాత మూడు ఇవంతా మామూలయి పెంటది మీకు
అవునండి ఆ డిప్లొమా తీసుకోంది కూడా డిప్లొమా వర్ ఆ డిప్లొమా బేస్ మింద ఎగ్జామ్స్ పడతాయి అనేసి. పడ్డాయి అండి ఒకటేమో ఆ డిఆర్ డి ఓ అని రాసేసి వచ్చా.
మ్
దాని రిజల్ట్స్ రావల్ల గవర్నమెంట్ జాబు ఫస్ట్ టైమ్ అటెండ్ చేసా.
హ్మ్ మ్
అలా బెనిఫిట్స్ ఉంటాయి అండి డిప్లొమా తీసుకుంటే అట్ల డిప్లొమా బేస్ మింద గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, ఇట్ల బీటెక్ బేస్ మింద కూడా వస్తాయి.
హ్మ్. అంతేలేండి ఇలా మీరు ఇప్పుడు కూడ బీటెక్ తర్వాత మొత్ అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసమే చూస్తున్నార ఎక్కువ
అవును ఏమన్న పడితే నేను కన్ఫామ్ గా అప్లై చేద్దాం అనుకుంటున్నానండి.
ఆ
గవర్నమెంట్ జాబ్ అయితే ఇలా ప్రైవేట్ గా పార్ట్ టైమ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఫుల్ టైమ్ చేసుకోవచ్చు.
ఓకె అలా ఆలోచిస్తున్నారా మీరు అయితే పోస్టల్ డిప్ పార్ట్ మెంట్లో సెంట్రల్ వి పడ్డాయి కదా మొన్న మీరేం చా అప్లై చేయలేదా?
ఎప్పుడు అండి తెలీదు
పోస్ట్ వర్కర్ గా అవి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ దీనికి సంబంధించి కాదా
తెలియదండి నాకీ.
మ్మ్
రైల్వేస్ అయితే పడ్డాయి
ఆ రైల్వేసె అనుకుంటా అవునా మిస్ అయిపోయారా అవి రాసిన్ టే మంచిగా వోయ్హ్ వస్తా ఉండ వాటిల్లో
అవునండి మిస్ అయిపోయింది అంటే లాస్ట్ డేట్ ల్ ఎస్ స్టడే నైట్ లాస్ట్ డేట్ అనుకో నేను ఈ రోజు అప్లై చేద్దాంలే ఇంకా డేట్ ఉంటుంది లే అనుకొని
మ్
అట్ల నెగ్లెట్ చేసేసినా అది ఎల్లిపోయిందండి.
ఇంకా ఏం కాదు లేండి వాటిల్లో ఇట్ల మళ్ళీ పడుతూనే ఉంటాయి మనుకున్న క్వాలిఫికేషన్ కి ఖచ్చితంగా టెన్త్ ఇంటర్ పెడతాము ఇంకా ఇప్పుడు ఇది
అదే రైల్వేస్ అయితే ఇంక మ్యాక్స్ అమ్మాయిలు ఎవరన్ తగా తీసుకోరు కాబట్టి చానా ఛాన్స్ ఉండేది
ఆ అవును అవును నేను అనుకున్నాను ఇది ఇంక అయిపోయాక చూద్దాం అనుకున్నా
ఏంటండి?
నేను సేమ్ ఇదే అనుకున్నాను ఇంక డిగ్రీ అయిపోయాక ఒకేసారి మళ్ళీ అప్లై చేసి చూద్దాంలే అని చెప్ పి ఉన్నానండి నేను కూడ
అవునండి అంటే అమ్మాయిలకి ఏమీ ఎక్కువ రైల్వేస్ లో ఏ దాంట్లో ఎక్కువ వర్క్ ఉండేటి ఏమి చెప్పరండి ఈజీ ఈజీ పోస్ట్ లె ఇస్తారు
హ్మ్.
అనే ఆలోచిస్తన్నా రైల్వేస్ అయితే కాంపిటీషన్ తక్కువ సాలరీ ఎక్కువ.
అవును అది బెనిఫిట్ అమ్మాయిలకి చాలా మంచిది అసలే ఈ మధ్య అమ్మాయిలకి రక్షణ లేకుండా పోయింది కాబట్టి దాంట్లో ఉన్న మంచిగా సేఫ్టీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు సాలరీలు ఇస్తారు
అవునండి.
హ్మ్ అలానే అట్లా అమ్మాయిల్ని ప్రోత్సహిస్తూ ఉండడం వల్ల కూడా ఏమంటే మన భారతదేశం ఇంకా డెవలప్ అభివృద్ధి చెందుతుంది అండి ఇలాగే అమ్మాయిల్ని ప్రోత్సహించి ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది అంటున్నాను
అవునండి ఇంకే ఇంకా డెవలపింగ్ కంట్రీలోనే ఉంది ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ అవుతుందో ఏమో అయినా నాకి నాకి ఇది ఓ ఒక్కటే నచ్చుతుందండి నేను చిన్నప్పటి నుంచి మన కంట్రీ ఒక్కటే డెవలపింగ్లోనే ఉంది అన్ని డెవలప్ పై కూర్చున్నాయి ఇంకా కొన్ని డెవలప్ కాకుండా అలాగే ఉన్నాయి మన కంట్రీ ఒకటె ఆల్వేస్ వర్కింగ్లో డెవలపింగ్లో ఉంటది
అంటే ఫ్రీడమ్ ఎక్కువ కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు డెమోక్రాటిక్ కంట్రీ కదండి మనది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య అన్నీ ప్రజలె ఎన్నుకుంటారు పొలిటీషియన్స్ని కానీ వీళ్ళని అన్నింటినీ ఆ ప్రజలే ఎన్నుకుంటారు కానీ మనది అట్లనే ఉంది మారాలండి సిస్టమ్ అనేదే మారాలి సిస్టమ్ మార్చి ఎజ్యుకేషన్ విషయంలో ఉమ్ ఇంకా అండి సరే అండి ఓకే అండి ఉంటానండి